హలో
బాన్నార అక్క
ఆ బాగున్నారా నువ్వు బాగున్నావా
హుమ్ బాగున్నాక్క ఏం చేసిండ్రు
ఏం లేదు కాదు ఇప్పుడే పని అయిపోయింది కూర్చుంది అట్లా
ఉహు ఏం పని చేసిరు
ఏమున్నది ఇల్లు ఊకడము గిన్నెలు కడగడము అదే పనీ నబట్టలు మడత పెట్టడు
అవునా
మేం ఏం చేస్
ఉ మేమేం చేయట్లే ఖాళీ కాలేజ్ పోయేసి వచ్చాం
అవునా తిన్నావా మధ్యాహ్నం
ఆ తిన్నాక్క మీరు తిన్నార
ఆ తిన్న ఏం కర్రీ
మాది అది చెప్తాను దోసకాయ అనుకుంటా దోసకాయ మేము కాలేజీ కి కర్రీ తీసుకపోము హాస్ సెల్ నుంచి మా డేస్ కాలర్ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళే చేసుకుంటాం
ఓహో అవునా అంటే రోజు లంచ్ బాక్స్ తీసుకుని వెళ్తారా మీరు
ఓన్లీ ఒక రైస్ ఒకటి వేసుకుని పోతాం హాస్టల్ నుండి
ఉహు ఇంకా మరి ఈరోజు క్లాసెస్ ఏంటి ఇగ
హు క్లాసెస్ ఏం జరగలే ఈరోజు ఖాళీ అంతా ఎవరు రాట్లే అందరు ఇంటికి పోయారు ఇప్పుడు ఉగాది ఉందిగా ఉ ఇ ప్రాజెక్ట్ ఫ కూడా కట్ట కట్టు అంటళ్ళు ఆ ప్రాజెక్ట్స్ కోసం కిందికి పైకి తిరగడమే జరిగింది తుంది కిందకిపోతే సార్ వాళ్ళు పైపోమనుడు పైకి పోతే మేడం వాళ్ళొచ్చి కింద పోన్నాడు మేనేజ్మెంట్ దగ్గరికి పోయి కట్టుకున్నాను తిరగడమే సరిప్ మొత్తం
అవునా
ఉ
ఇంకా మరి మీరు ఎప్పుడన ఎప్పుడు ఎళ్తున్నావు
నేను ఏయి దిని ఉ
ఇంకా కాలేజ్ అయి వచ్చేసరికి ఏ టైం అయింది
కాలేజ్కి వచ్చే వరకు ఫైవ్ అయితది మాకు మేము రావాలిగా బస్ కి ఫోర్ థర్టీ కాలేజ్ అయిపోతే ఫ ఫైవ్ ఫైవ్ టెన్ ఫైవ్ ట్వంటీ అయితే అప్పుడు అప్పుడు అంతే లేట్ అయిది బస్సు దొరికితే తొందర వస్తాం లేకపోతే లేదు లేట్ అయితది
బస్సు వస్తే బస్ పాస లేకపోతే మనీ పెట్టుకుంటర
ఆ మాకు బస్సు లేదు ఇటు హాస్టల్ కి వెళ్ళి కాలేజ్ బస్సు పెట్టారిటు ఆర్టీసి
అన్ అ ఆర్టీసి సీ బస్సే కదా
ఉమ్ ఆర్టీసీ వచ్చి మా హాస్ ము ఆపదు ఒక కిలోమీటర్ దూరంలో ఆపుతుది ఆ స్టాపునగానే ఆపుతుది మా హాస్టల్ దూ దూరం ఉంటది స్టాప్ కి దూరం ఒక కిలోమీటర్ కంటే ఎక్కువ దూరంలోనే ఉంటది
అవు న నా ఆచ్చరితార ఈగ
రోజు నడిచి నడిచి రావడం నడిచి పోవడం
ఓహో
అదిచ్చరుగుతుంది కో
అ ఇకా మరిేపు వెళ్తున్నా కాలేజ్కి
ఆ రేపు ఒక్క రోజు వెళ్ళి కాలేజ్కిి ఇంటికి వెళ్తాయిన
పండకి బట్టలు ఇట్లా తీసుకుంటున్నా మరికత్తవి
ఏం తీసుకోవట్లేదు తీసుకోందమంట పైసలు కావాలిదా ఈరోజ ప్రాజక్వి కట్టినా
త ఫ్రెండ్స్ ఎళ ఇ కొంత మంది ఇంటికి ఉఓహఓ
ప్రాజెక్ట్ ఫీ కట్టిన వాళ్ళనే పంపిస్తు్రు కాలేజ్ నుంచి అయిన కాగానీ లేకపోతే అసెంట్ అేస్తాం అది ఇద అని అన్నారు ఇక వాళ్ళు ముందే కట్టేసిళ్ుళ్ళిపోయు
ఆహ
నేను రేపు ఇరువది కట్ట రేపు రేపు ఒక వ కన్నున్నే సన్నంటక ఎందుదిే పకర్ అది ఇంగ మళ్ళీ ఎల్లుండింటికి పోయి సండే రోజ వస్తాను
అ
ఉ
ఎట్లా మన మీ హాస్టల్లో లో గ్లాస్లు దొరుకుతున్నాయా మీకు గ్లాస్ ముర
ఆ మా గ్యాస్తోో సంబంధం కూడాక్క మాది మొత్తం వంట కట్టెల పయిమ ఏపిస్తారు మా ఆయనకనే హాస్టల్ ఏదో గుట్ ఉంటుో ఆ గుట్ట తీసుసారు ఎప్పుడై అంతే వర్షవన్ వర్షాకాలంయినా అంతే
అంటే వర్షకాల వానర పడుత మరి
ఒక చిన్న షెడ్ ఉంటది రేకులాస్ ఉంటది
అంటే ఒకటైసారి టూ మంత్స్ కి త్రీ మంత్స్ కి తీసుకొచ్చుకుంటారా
ఆ
ఇ
సమ్మర్ లో ఒక కట్టాలని ఒక కాడాల్సిదా ఒక చిన్న కవర్గాప్పు ఆచ్చ అది పరద ఏడమ సండు చేస్తారు కావాల్సిన కూడా పరదాలుయిపో తీసుకుంట్రారు
ఓహో అవి మేడం హాస్టల్లోనే ఉంటదన్న ఎ టైం కూడా
ఆ ఆమె ఉంటే ఆమెకి ఇష్టం ఇక్కడ ఉండాలంటడు ఇక్కడ ఉండేది ఇంటికి వెళ్ళాలింటే ఇంటికెళ్ళదాయి మోస్ట్లీ అన్నిీ ఇక్కడే వాడుకుంటాయి
ఇంకా మరి
ఇంకా చెప్పం అక్క తిన్నరా అక్క
ఆ తిన్న ఆఫటర్నూన్
ఏం కర్రి అక్క
టమాటా ఎగ్ కర్రి
ఇప్పుడేం చేసారు
ఇప్పుడు మార్నింగ్ చేసిందే ఉంది అది సరిపోతుది
ఆ మీరు ఉగాదికి ఎలాార అక్క ఇంటికి మీ ఇంటికి
ఆ వెళ్తా నేను కూడా ఫెస్టివల్ కి వెళ్తా
అవునా
ఉ ఇంకా చెప్పండి
ఇంకా చెప్పండి అక్క మీరె
అంటే మన సేమ్ముకు ప్రిపేర్ అవుతున్నారా మీరు
ఇంకా ఏం లేదు నోట్స్ లేవు ఏం లేవు అసలు మాకు సిలాబస్ ఎ కాలే, నేను స్పెక్ట్రమ్కుందాం అని చూస్తాను ఒక స్పెక్ట్రమ్ కి మూడు వందలు ఏమో పడుతుందట, అ ఇప్పుడు ఐదు కోనాల నేను పదిహేను వంద లాగా అయితే స్పక క్రామ్స్కి
అవునా
ఎట్లయినా మంచిదె కొంటా ఒకవేళ మళ్ళా సప్లై ఇట్లా పడితే అంతే కష్టం ఒక్క సప్లైకి ఎనిమిది వందలు, ఫి ఇప్పుడు కొన్న మన అడనా యని పదిహేను వందలు తీసుకుంటారు అన్నాడు ఒక సప్లికె రెండుండనేమో తక్కువ రెండుండనేమో పదమూడు వందలు అట్లా అంట మూడుండనేమో వెయ్యి నాలుగుండనేమో ఇట్లా ఒక్క సప్లికి ఎక్కువ మాకు సప్లీ ఎక్కువ ఉంటేనే ఇంకా తక్కువ మనీ
ఉహు
అందుకే ఇక సపో్ స్పెక్ట్రమ్స్ ఎంత డబ్బులైయినా స్పెక్ట్రమ్స్ కొన్ని చదువుడు బెస్ట్ కదా అనిపిస్తుంది,
ఉహు
ఉగాది కి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ని తెమన్ని చెప్పాలి, అసలే స్పెక్ట్రామ్స్ కూడా రాట్లే అంటం మళ్ళీ ఇగా రాకపోతే బుగ్గ హు
ఇంకా మళ్ళీ శ్రీరామ్ నవమి వరకు మళ్ళీ హాస్టల్ కి వెళ్తా నేను
ఆ శ్రీరామనవమి కి హాస్టల్నే ఉంటా
ఉహు మరి ఇప్పుడు సమ్మర్ కదా మీకు ఎగ్జామ్స్ అయిపోయినాకా హాలిడేస్ ఇస్తారు అంతే ఇక
ఆ
ఊళ్లే ఇల్ ఈ సమ్మర్ల ఉ కూడా
ఆ
ఇంకా ఏ సమ్మర్ లో షాపింగ్ చేసేది ఉన్నది ఏమైనా
షాపింగ్ అసంట ఏం లేదు ఏం లేదు
ఉహు ఇకా మధ్యలో ఎక్కడికనే టూర్స్ కి గిట్ల వెళ్లినవా,
ఆహా వెళ్ళలే టూర్స్ కి మా ఫ్రెండ్సే ఈ రోజు వెళ్ళారు సివి వేరే బ్రాంచ్ వాళ్ళు
అవునా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ తోటి
ఉ
ఎంజాయ్ చేస్తున్నారా ఫ్రెండ్స్ తోటి అంటున్నా
వాళ్ళ వేరు బ్రాంచ్ మాది వేర్ బ్రాంచ్ వాళ్ళకి మాకు సంబం ఉండందు వాళ్ళని తీసుకు పోయిప్పుడు మమ్మల్ని ఇ టూర్ మమ్మల్ని తీస్కా పోయినపుడు వాళ్లని తీసుకపోరు,
ఓహో అవునా
ఎవరిది వాళ్ళకె
అవునా
ఊ
ఇంకా మరి టూర్లగ్గర తీసుకోవడానికి మాణకలకి చేస్తారా
ఆ మనీి
ఆ మీ దాంట్లో ఏమైనా జాబ్స్ మేల వీట్లా వడతయ
ఆ పడుతుది ఇది గేట్ వాళ్ల్ళ గేట్ ద్వారా గేడ్ క్వాలిఫికేషన్ ఉంటే గవర్నమెంట్ జాబ్ వస్తుంది హ
ప్లేస్మెంట్స్ ఎక్కువ ఉంటాయి మరి మీ దాంట్లో
ఆహా మా అస ప్లేస్మెంట్స్ జరుగు మా కాలేజ్ లో
ఉ
తకాలి
నిన్న సండే కదా ఏం చేసి లాస్ట్ లోనే ఉన్నారా బయటకి వెళ్ళింది
హాస్టల్నే త నడంం పడుకోవడం అంతే
నిన్న స్పెషల్ అమనా వీటల
ఆ పెట్టటిల్ చికెన్
కరీసి బాగుండుతారు మరి హాస్టల్ వాళ్ళు
ఆహా అందేమండరు యావరేజ్ బిలో యావరేజ్ అ
ఇంకా ఓన్లీ వీకెండ్ లో సండే లో మాత్రమే ఉంటది ఇక నాన్ వెజ్
ఓన్లీ సండే ఆ అంతే
మరి మార్నింగ్ టిఫిన్స్ ఏమైనా దోశ ఇడ్లీ ఇలాంటివి చేస్తారా
ఆహా అలాే ఏం వయరు ఓన్లీ రైస్
అవునా
అ
ఎందుకు ఎక్కువ బడ్జెట్ అయితే చెయాల లేకపోతే చాలా మంది ఉంటారండి అఓ
సరే
ఆ సరేరా